హలో
ఆ పిన్ని
ఆ
ఎంచెత్తాళ్లు పిన్ని
మిషన్ మీద ఉన్నారా
మిషన్ కూడతన్నావా
మిషన్ మిషన్ కుడుతున్న
అవునా
ఉ
అయిపోయినా నిన్నటి గిరాక్ అయిపోయినాయా నిన్నటి వేనా
అయిపేంది వేరే ఏం చేత్త
నేను లేకనే ఆడుకుంటాంది. స్నానం చెయ్యాలి. స్నానం చేస్తారా నీళ్లు పెట్టీ స్నానం చే చేయాలిగా పండబెట్టి
వే న్నీళ్ళేనా
ఆ కొంచెం గోరవెచ్చగా పోత్తా పిన్ని అబ్బో చల్లై పోత్తే ఇట్లా వనికినట్టు చేత్త
అవునవును మనకు అట్లా అనిపిస్తాది.
హ్మ్ ఇయాలా మనం వేరే గల ఆ కొంచెం గోరువెచ్చగా పోత్తా
ఏం కూర చేసినవ్ తిన్నారా పొద్దున తిన్న కొంచం హు హు
అయ్యో ఏ వర్క్ ఎందుకు పిన్ని బావున్నాయి కుట్టేటివి
కుట్టుడు తక్కువ అయితాందీ ఆ పని ఈ పని ఎక్కువ అయితాంది. ఇసక గోడలకు నీళ్ళు పట్టిన
ఆ అదా
ఏమో కూ సున్నా ఒకటన్నకాం పెళ్లి చేద్దామని ఇంతసేపు ఆ స్లాపూ ఇంటి ముందర స్లాప్ అయితే
ఆ
వాల్లోళ్ళు వీల్లోళ్ళు అందరూ ఈన్నే అంతే ఇగ డిస్టబెన్స్
అరే అవ్వ ఇంటి ముందట్నే కదా
హ
మీదెక్కడి వరకు లేసింది పిన్ని గోడలు లేసినయా
ఆ ఇ వీన్నీ అది ఆ బిల్లు కొట్టుకొని పోయిన్రు ఇవ్వాళ్ళ
అహా అయిపోయిన అంటే ఎట్లా అయిపోయినంక ఇట్లా గోడలు అయిపోయినయని మళ్ళ చూపియాల ఫోటో పట్టుకొని చూపి
ఆ ఫోటో కొట్టి బిల్లు కొట్టమని చెప్తే మళ్ళా మనకి ఇరవై రోజులకైనా పడ్తయ్
ఆహా.. అల్లా బిల్లు కొట్టినాక మళ్ళా మన సెంటెన్స్ ఎక్కువ్ కొట్టుకోవాలా
ఎగిప్పుడు కొట్టుకోవచ్చు హ్ మ్
కొట్కోవచ్చా
వాళ్ళు ఫోటో తీస్కొనిపోయిన్ర్ మరి
ఫోటో తీస్కొనిపోయిన
ఉమ్ ఫోటో తీస్కొనిపోయిన్రు
అహ్ ఇప్పుడు అప్పుడు బేస్మేట్ వరకు కు పడ్డయ్ ఒకసారి ఇప్పుడు ఈ గోడై లేపినయ్ పడాలే
ఉమ్ ఇరవై ఒక్క రోజుకు పడ్తాయ్
ఇరవైఒక్క రోజు కు పడ్తాయా ఎవర్ని దొబ్బిండో మరి ఇవాళ ఏమ్ వండినావ్ ఇవాళ వంట అరే
కారినా నేను గోంగూర వండదామని చి గోంగూర పచ్చడి చేద్దామని ఉడకవేట్టి పెట్టినా పచ్చడి చేయలే నేన్ తినే ఆలోచన ఉంటే చేద్దునేమో ఇహ్ ఇహ్
ఇహ్ ఇహ్ హ్
హ... ఇవాళ ఆకలిగాలే దు తినలేను
అయ్యా... బావే అన్న తిన్నాడా లేదా
ఏ పొద్దున్నే తిన్నాడు తాత కూడా పొద్దున్నే తిన్నడిగా మళ్ళ తిన్లే పెరుగు చల్ల చేసి ఇచ్చిన తాగిండు
అవునా ఉమ్మ్
అన్న అడగల మరి మళ
అయ్యో ఏ తినబద్దతులేదు పిన్ని ఎండక కూడాడా తూప తాయి తాయి తాయి అద కా అడ పోన్నట్టే అన్నం కూడా ఉయతులేదు. ఇన్న తక్కువ కూడా తాన్ను కొంచెం ఇయ్యల చల్లగానే ఉన్నది
ఇప్పుడు చల్ల పడ్డది
ఉమ్ పడుసల్లంత ఇప్పుడగా కొంచెం పోద్ంతరం పచ్చడా కట్టిలా పిన్ని వడ వంకాయ పచ్చడి పెట్టిల్లా
ఉమ్ పెట్టిండ్రు లత అక్క పంపింది కాయలు
అవునా
ఉమ్
ఎట్లా మీరు కలిప పెడతారా పోప్కేసి పెడతారా
నే అన్ని కలిపి కొంచెం పొబ్బెట్టుకొని మిగిలిందంతా ఫ్రిడ్జ్ లో పెడతా ఎవదు ఆ ఈ అవసరానికి పోబెట్టి పిల్లుల హస్టల పోంపిత్త ఒకసారే పెడితే చెనెల్ల పడుతాంది మళ్ళా మెక్ ఒక్క ఇష్ట పడతాంది టేస్ట్ ఉంటలేదు అప్పటికప్పుడు పొబెట్టు కుంటే ఫ్రెష్గ ఉంటాను
హమ్మ్ ఇంకా మేము అట్ల ఎట్ల అంతేనా మేము మేం లేదులే కొంచం పచ్చి నూనె వాసన వచ్చినట్టు ఐంది కాని ఎప్పుడుకి ఇట్లనే కాస్పెట్
న అట్లనే పెడితనా
హమ్మ్
ఎం జెత్తర్రు ఇంక
ఏలాయిపోనిగ పని తళయాల ఉడవాల ని నా అక్క రేకుండా పోయింది నేను అన్న ఎక్కలు పటుకొచ్చిన తొడిమలు దితంది
బాబా ఎప్పుడో చిండు అది తీసుడు అవుతలేదు
హంద ఒకసారి
ఇగ అంటడు ఎన్ని రోజు ఏళ్ళ నుండి పెడతావు ఏం కథ అంటడిగా
ఉన్నదా ఏదైనా కారప్పడు ఉన్నదా అ
కొంచెం ఉన్నది ఒక వారం అయితే కావాసి వారంనలో పట్టించుకోవాలి
ఎంతలా సాడేసేనంటే ఒక్క రోజుల అయిపోతాయి
అవు ఒకరోజు ఎండగట్టుకోవచ్చు ఒకరోజు తొడమలు తీసామంటే సాయంత్రంపోయి పట్టించుకోవచ్చు
తొందరనే తిత్త తోడిమలె నేను
వందనే అయితా అంతేనా వామ్మో నాకైతే భయం ఈతది
రెండు చేతులలో తీత ఆ
గ్రేట్ఏ మాకు నేరపకాయలు అంటేనే భయం
తొందరనే అయితుది గానీ నాకు అసలు తీర్కలేదు పని
ఇయ ఆటుూ నీళ్లు బటు డు ఇటు పూలనే డు మిషన్ కుట్టుడు
ఓ బట్టలు పిండి పెడి నిండున్నాయి అవి మడత పెట్టాలంటే కూడా ఏడుపొస్తుంది నాకు.
ఎన్నా తెలుసా
చెల్లె వాళ్ళనే చేస్తారా పిన్ని కొంచెం పని
బట్టలు మడత పెడతారు.
బట్లాడు
బట్టలు మడత పెడతా రు బట్టలు పిండుతా అంటే జాడిస్తారు. బోలు దోమతె కడుగు తరు
ఆ
ఇ చిన్న చిన్నగా అన్నం వేసుకొచ్చుకున్నాడు. డు వాళ్ల డాడకి అన్నం పెట్టుడు చిన్న చిన్న పనులన్నీ చేస్తారు మాగ
చె చేసుకో, చేయాలి పిల్లలు అట్లా
ఆ సొంతంగా బోల్ బయటే కొంతం వారు సొంతంగా ఇల్డువారు
అ ఇంకా పోతాంట పోతాంట తెలు ఈ అదైనా బటర్ మనల్ని అర్థం చేసుకుంటే మనం చేస్తానే మనతోనే చేస్తే అదే వాళ్ళకి అర్ం
అదేనా బట్ ఉన్నారు ఆయనంత ఏనోళ్ళు ఉన్నారు. హ హ
క గోరంగన్నారు
ఆ
అంతకనా అక్క ఇంక ఘోరంగా ఉన్నారు పిన్ని ఇప్పుడు పిల్లలు జనరేషను టీవీలు సెల్లలతోనే అగ అయిపోదా అంది మేను
చేతారు బాటిలలో నీళ్ళు పోతారు. వె పక్క ఎస్తారు. కూలర్ లా నీళ్లు వాడతారు
ఆ
అన్ని పనులు చెస్తారు
ఉ కొంచెం కొంచం
ఉమ్
ఏ ఇప్పులు కొడుతునవ్ పిన్నీ
ఏంద్రా
ఒక కొడుతునవ పనులు పై చేస్తానవ
అటికి న ఇంట్లోకి వచ్చినాయిక
ఇంట్లో కొచ్చినవా
ఉమ్మ్ ఫ్యాన్ వేసుకొని కూర్చున్నా
ఏ ఎక్కువ మిషన్ కుట్టిన కూడా బ్యాక్ పెయిన్ అయితే పిన్ని
ఎక్కడరా రోజుకో ఒకటి రెండు గంట ఎక్కువ గుట్టుడు అయితలేదు ఆ ఇవాళ అయితే ఒక్కడు కూడా కమ్
అవును ఇయా నువ్వే చెప్ా ఆీళ్ళ ఇవ్వ రాగా నీళ్ు పడా అ గోడలకు రెండు మూడు సార్లు పడుద్ది ఈ ఎండకు ఎన్ని సార్లు పడినా అవి వినుకకుతనే ఉంటాంది
ఆ మళ్ళా నీల్ సర్పు పోతలేవ్ బోర్ నీలు
వతలేవ్ కదా పిన్ని
అత్తనే ఇకాగపోతే రెండు ఒక మూడు గోడలు పూర్తిగా నుంచుకొని ష నిండి కొట్టేసరికి సన్నగ్ అయితనయి ఆ సన్నగా ఎడ్ సరిపోతు ఎట్టలేదు గట్లా అన్నట్టు
అ మొన్న సరతక్క వాళ్ళ ఇంటికాడ కూడా వస్తలే వాళ్ళ ఎక్కువ వాడుకునే వాడుకోరు పైకి ఎక్కించిి ఇంకోసారి కే మొత్తం స్లో అయిపోతున్నాయి వాటర్ వస్తలేవు కరెక్టుగా
అత్తలేవ్
మా ఇంటి ముందు ఉ వాళ్ళసేప రాలి కూడా అంత బిల్డింగ్ కట్టినప్పుడు ఆ మంచిగా నచ్చినాయి గాని ఇప్పుడు చిన్న చుట్టూ పడారి కడతాలు ఆ పడారికే జరుగు
ఈ ఎంండకాలంగాదా అందుకే సరిపోతులు
ఆ ఇంకా అయిపోయినట్టే వీల్ వెళ్లి లపోయినట్లు టే ఇంకా నాలుగు ఐదు ఆరు రోజుల్లో ఇంట్లో కత్తర్ కావచ్చు
ఈ నీళ్ళెల్తలేవ్ నీళ్ళెల్తలేవ్ బాబాయ్ నీళ్ళెల్తలేవ్ నీళ్ళెల్తలేవ్ అని ఊకె రండి పడతాండు కానీ ఎండాకాలం అని అనిపి తెలిదైను
ఈ ఏండాకాలం అనిపిత్తలే గాని అయ్యో ఇల్లుకు నీళ్ళు సరిపో
ఉమ్ సరిపోతయ్ మావ్ ఒక పది నిమిషాలు ఆపితే మళ్ళా ప్రెషర్ కొడతది
ప్రెషర్ కొడతాదా కొడ్తాయా
ఉమ్ వచ్చొయ్ నీళ్లొత్తయ్ కాకపోతే ఇక మళ్ళా పది నిమిషాలు అపి మళ్ళేం కొడతావని ఇగ అదే సన్నగ గొట్డుడుదట్లా ఆ మొత్తానికే ఆగిపోయిందంటే ఆన్ చేసి ఆప్ చేద్దాం కాని ఇగ సన్నగా వచ్చేదాన్ని కొంచెం అటు ఇటు మేనేజ్ చేసుడు
ఇప్పుడు గోడల మీది వరకి ఎట్లా పడుతాన్న పిన్ని మరి
ఏమి ఓత్తుత పయికి ప్రెషర్ పోతాంద్రా మా పైపు ఆ కొంచెం మెత్తటి పైపే
మెత్తటి పైపేనా
మ్ మెత్తడి పైపే ఒత్తుతే ప్రెషర్ పైకి పోతాంది మ్ అందుకే అది ఇబ్బంది లేకుండా పడతాన్నా
గదే మరి పైకి ఇట్లా పడుతాఉంటే చెయ్యే గుంజుతాది ట్ల పట్టుకున్
ఒత్తితే చెయ్యి గుంజుతాంది గాని అయినా పోతాన్నాయ్ ఇబ్బంది ఏమనిపిత్తలే పడతాంటే ఆ ఓకేరా